ఆ ఊ చెప్పండి. నమస్కారమండి. బాగున్నారా
బాన్ న్నానండి. మీరు బాగున్నారా
ఇంట్లో ఎలా ఉన్నారు.
అందరు బాగున్నరండి. మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా.
బాన్నమండి.
అవునండి వెదర్ చాలా బాగుంది కదా అక్కడ ఎలా ఉంది
మాకు మాత్రం ఇక్కడ చాలా హాట్ ఉందండి వేడిగుంద అండి ఎండలు మన్ పోతున్నాయి బాడీ కి హెట్ హీట్ అయితుంది
కొంచెం వాటర్ ఇంటేక్ చాల మంచిగా తీసుకోండి అండి డి
ఎంత వాటర్ ఎక్కువవుతున్నాయండి ఫుడ్ తినాలనిపించట్లేదు
సమ్మర్గా కామనే అండి
మీకేలా ఉందండి వెదర్
వెదర్ మాకు ఇప్పుడు చాలా బాగుందండి చాలా పీస్ఫుల్ గా ఉంది బయట బల్కనీ లో ఒక చేరేస్ కొని కూర్చొని మంచిగా మీతో మాట్లాడుతున్నానండి
అబ్బా మంచిదండి
బస్ ఎగురుతున్నాయి మంచిగా
హ్మ్మ్
అవునండి నాకు ఒక డ ఒక క్వశ్చన్ ఉంది అడగొచ్చా
అడగండి
మీకు సిటీ లైఫ్ ఇష్టమా లేకపోతే విలేజ్ లైఫ్ ఇష్టమా ఒకవేళ ఏది ఇష్టమో అయితే ఎందుకో చెప్తారా.
నేను సిటీ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు నాకు సిటీ లైఫ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందండి అది వన్స్ ఎక్స్పీరియన్స్ చేసినంక సిటీ లైఫ్ చాలా అంటే చాలా వర్రెస్ట్గా ఉంది నాకు నాకు విలేజ్ లైఫే చాలా నచ్చిందిండి
ఆంటీ మరి ఒకవేళ మీరు ఇప్పుడు విలేజ్ లో ఉంటున్నారా లేకపోతే సిటీ లో ఉంటున్నారా
విలేజ్ లోనే ఉంటామండి
మరి ఓ సిటీకి వోచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అండి మీరు.
అంటే అది ఫ్యూచర్ లో సిచ్యువేషన్స్ పైన డిపెండ్ అయి ఉంటాయండి.
అంతే అండి అది కూడా కరెక్టే గా
హ్మ్మ్
మరి మీకు విలేజ్ లో ఏమంటే చాలా ఇష్టం
అఫ్ కోర్స్ ఫస్ట్ పీస్ఫుల్ ఉంటదండి అమ్మో సిటీ లో అట్లా ఉండదు. ఆండ్ హ్మ్మ్ అన్ని బాగున్ అ ఫుడ్ అయినా ట్రెడిషనల్ గా ఏ నైనా ఏ
హోమ్లీ ఫుడ్ కాబట్టి ఎలాగైనా బాగుంటది కదండి
మళ్ళీ ఒక ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ పోవాలంటే సిటీలో ఆల్మోస్ట్ ఎంత టైం పడుతుంది మీరే ఎప్పండి
మాక్సిమం వన్ అవర్ పడుతుందండి
అదే ఇక్కడ అట్లా ఉండ కదా మళ్ళీ సిటీలో ఉండాలంటే చాలా పేషెన్ట్స్ ఉండాలి ఆ సి లేదు అలవాటు కావాలంటే స్ అంట డిఫ్కల్ల్ అండి చాలా
అన్నిీ ఒక ప్రాబ్లం అయితే ఎక్కడన్నా ట్రాఫిక్ పెద్ద ప్రాబ్లం అండి
అవునండి
ట్రాఫిక్ లో వెయిట్ చేసే బదలు ఇంటికి వెళ్లిి హ్యాపీగా పడుకోవాల అనిపిస్తుంది కానీ వెయిట్ చేయక తప్పట్లేదు
అవునండి అమ్మ ట్రాఫిక్ చాలా దూరం ఉంటుందండి సిటీలో అసలు మళ్ళీ పోత పోతా ఆ ఇయర్ బై ఇయర్ ట్రాఫిక్ అనేది పెరుగుతూనే ఉంది కాగానీ ఏం తగ్గట్లేదు ఆ ట్రాఫిక్ పెరగడం వల్ల చాలా పొల్యూషన్ అవుతుంది పొల్యూషన్ వల్ల ఆ జనాలకి లైన్ పోని పని సమస్యలు శల్త పరంగా చాలా
ట్రాఫక్ పక్కకు పెడ్ తే ఈ రోడ్స్ వల్ల ట్రాఫిక్ జామ్సింగ్ కే పోవడం మ్ జరుగుతుంది ఇక్కడ ఫుల్ రోడ్స్ బాగుండవంటి ఇబ్బంది ఎప్పటికి ఎక్కడికన్నా పిల్లలంటే ఇపోతే ఇంకా ఓల్డ్ పిపు ఇప్పుల్ ట్రావెల్ చేయాలి రోడ్స్ పైన అంటే చాలా కష్టం అండి
అవునండి చాలా అంటే చాలా కష్టటమస్లు
అవునండి
హ
ఇష్ట బండి కానీ తప్పక ఇక్కడ సిటీ లో ఉండాల్సి వస్తుంది సిచ్యువేషన్స్ అలా అనిపిస్తుంది నాకు సిటీ లో నచ్చింది ఒకటే ఒకటని నైట్ రైడ్స్ బాగుంటుందంట ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేయలేదు
అవునా
నైట్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటది నైట్ టైమ్ చార్మినార్ అంతా పీస్ఫుల్ ఇంకా ఏది ఉండదు అంటం కానీ ఇప్పటి వరకి వెళ్ళడానికి ఇది కుదరలేదుండి ఇగ
నైట్రెడ్స్ పర్టికు్యలర్గా సిటీలోనే కాదండి ఇక్కడికి వెళ్ళినా కూల్గా పీస్ఫుల్గానే ఉంటుందండి
అవునా అండి
హ
ఒక్కసారి కూడా ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు అందుకనే అంతగా తెలియదు
ఉ చాలా అంటే చాలా బాగుంటుంది
మీరు ఎప్పుడున్న నైట్ రైడ్ తెళ్లారా సిటీలో గానీ మీ ఊర్లో కానీ
లేదండి మీకు తెలిసినట్టయితే మనం ఉమెన్ మనకి ఎంత ఫ్రీడం ఉండదు కదండి మనిషిలా గా ఎక్కడికి పడతే అక్కడికి ఎల్లడమే కష్టం నిం దట్టు నైట్ లో మనల్ని ఎక్కడ పంపిస్తారండి పంపిస్ మనకంతా లేదు ఫ్రీడం
అవునండి అది కూడా కరెక్టే
హు
ఎంద మొన్న ఇ సొసైటీ ఒప్పుకోదు
అవునండి మీకు సిటీ లైఫ్ ఇష్టమా అయితే
మాది టౌన్ టౌన్ లైఫ్ ఇష్ట మరిీ విలేజ్ త లాకుండా మరి సిటి లా కాకుండా తీ ఫుల్ గుంటుంది మళ్ళీ అన్నిటికీ అవైలబుల్ గా ఉంటుంది
క్ పాలిటిక్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా చూస్తూ ఉంటారా
లేదండి నాకు అసలు పాలిటిక్స్ అంటేనే నచ్చవు
ఆ
అసలు నాకు ఏ పార్టీ నచ్చది అంటే ఎప్పుడు ఆ పాలిటిక్స్ విషయం చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది మీకు మరి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంద పాలిటిక్స్ లో ఏమైన్నా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఆర్ చూసే ఇంట్రెస్ట్ ఉందా హలో
ఆ చెప్పండి
మీకు పాలిటిక్స్ లో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా
పాలిటిక్స్ అంటే అంటే ఏం జరుగుతుంది ఎంటి అని తెలుసుకోవడం వరికి ఇంట్రెస్ట్ కానీ దాంట్లో అంత ఇన్వాల్వ్ అవ్వనండి ఎందుకంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నది పాలిటిక్స్ మీద అన్నట్టు అప్పుడప్పుడు చూస్తుం టా న్యూస్
అవునా అండి
హు
మరి యె ఎల్ ఎల్పిజీ షార్టేజ్ ఉన్నాయి కదా మరి మీకు దొరుకుతుందా ఎల్పిజీ
ఆ అవునండి మాకు కామె బిజినెస్ ఏం లేదు డొమెస్టిక్ పర్పస్ ఎల్పిజీ అవైలబుల్ ఉన్ దొరుకుతుంది కదండి ఇప్పుడు
ఏమో అండి మాకైతే ఇక్కడ కష్టం చాలా వరకు అన్ని ఇంటి దగ్గర కట్టెల పొయిలు వాడుతున్నరండి
అంటే ఇక్కడ కూడా ముందే బుకింగ్ చేసుకోవాలి బుకింగ్ చేసుకుంటేనే అవైలబుల్ ఉంటున్నాయి లేకపోతే లేదు
అవునా అండి
ఉ
ఒకప్పుడు బుక్ చేసుకున్న టూ డేస్ వరకి వచ్చేది ఇప్పుడు వన్ వీక్ పడుతుందంటండి బుక్ చేసుకుంది రావడానికి మళ్ళ ప్రైస్ కూడా పెరిగిందంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్
అవునండి, ఏమో తెలీదు మేము అంటే ఆ ఈ ఎల్పిజి షార్టేజ్ అయినాంక మేము ఆర్డర్ చేయలేదు. అందుకు అంతక్ ముందే మేము టూ గ్యాసెస్ ఆర్డర్ పెట్కొని ఉన్నాము మా దగ్గర అవెలబుల్ ఉండే
అవునా అండి. మంచి పని లేండి.
ఓకే అయితే మీరు కట్టెల పొయ్ వాడుతున్నారా
ఇన్ అవునండి.
మర్ సిటీలో కట్టెల పొయ్యి మీద రోజు ఉండ నం అంటే ఎట్లుంది సిచ్యువేషన్ అక్కడ
అస్సలు బాలేదండి మొత్తం, ఇగ తప్పక్ తప్పని సిచ్యువేషన్ ఎల్పిజి షార్టేజ్ వల్ల ఫుడ్, కోసం ఇక తప్పట్లేదు ఒక హాస్సలర్ కాబ ట్టి వాళ్ళు అన్ని టిఫిన్స్ కంజేస్ టిఫిన్స్ అన్ని తీసేసారు కర్రీ ఒకటే పెడుతున్నారు, ఇంక అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందండి అలా
ఆహ
ఇంట్లో ఉంటే నచ్చింది చేసుకుంటాం నచ్చింది తింటాం ఇక్కడికి వస్సే తప్పదు కదండి.
హు
ఒకొ హస్టల్ దగ్గరా క చెరువ్ ఉంటందండి. మేమ్ ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు చాలా నీట్ గా ఉండే ఇప్పుడు డంపియార్డ్ కంటే గు గలీజుగా అయ్యింది.
హు
అంత చెత్త అంతా అందులోకి పంపడేయడం వల్ల
ఇ
అ
గోరం తిక్స్ సిచ్చువేషన్
ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారనే కానీ ఎవ్వరు అంతా నీట్గా ఉండరండి.
అంతేనండి.
అవునండి
హు ఒల్ మేథడ్స్ అన్నీ ఓల్డ్ మెథడ్స్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి కట్టెల పొయ్యి అని అట్లా ఓల్డ్ మెథడ్స్ అన్ని యూజ్ చేస్తున్నరు మిక్సీస్ కూడా కొంచెం యూసేజ్ తగ్గిస్తున్నారంట
అవునండి
ఉ
సేవింగ్ ఫర్ ఫ్యూచర్ అన్నట్టే కదండి ఇంకా
ఏంటండి
సేవింగ్స్ ఫర్ ఫ్యూచర్ కదండి ఇక
ఉ అవునండి
అ
సరే అండి మీ ఫ్యామిలీ మీరు అందరూ జాగ్రత్త
ఓకే అండి జాగ్రత్త
సచ్చా